ఇలా
హలో
ఆ హలో
బాగున్నరా అండి
ఆ బావున్నం
సారు
మీరి ఏల్లే ఖాళీగా అందరం ఓకే బయట కూసున్నరు ఇగ ఆ అం
అంటే ముచ్చట్లు పెట్టుకుంటున్నరా?
ఆ ఆ బయట కూసోని ఇగ ముచ్చట్లే ఇప్పుడ ఏం పనిలేదు ఇగ
అవునా అన్ని పనులన్నీ అయిపోయినాయ అప్పటికీ
ఏముంది పొద్దున ఆరు గంటలకి లేత్తరు ఊడ్షి సల్లి ముగ్గేసుకొని గిన్నెల్ దోముకొని ఇగ బట్టల్ వవిండేసి గింత దిని, బయటికి ఎల్లుడే ఇగ ఏం పని ఉంటది?
బట్ అన్ని పనులు చేసేసిర్రు గ్రేటు పిల్లలి ఇయాల స్కూల్ లేదు కదా మల్ల
మా పిల్లలు తలసానం పోసిన, అన్నం బెట్టిన తినబెట్టిన నేను గుడ బయట కూసున్నా ఇవాళ పూజ గుడర్ అయిపోయింది నాది.
ఓ వామ్మో తొందర తొందరగా చేస్తారనట్టున్నరు కదక్క చేసేతట్టున్నరుగా
ఆ
అ ఇంకేంటి విశేషాలు ఇంకా ఇయా ఈ రోజు మరి ఆదివారం కదా, ఏమైనా స్పెషల్ ఉందా
ఆ
అంటే ఆదివారం కదా ఏమైనా స్పెషల్ ఉంటదా ప్రత్యేకంగా, ఏమైనా వంటకం లాంటివి అలాంటి ఏమైనా చేస్తరా
ఏం లేదూ దోసకాయ కూరండా ఇయ్యాల కా పోతే సాయంత్రం తింట అంటడు మా ఆయన బా ఎవలి తోనైనా పంపిత్త అంటడు సరేలే అని జెప్పిన ఇగ తెచ్చినంక చికెన్ ఉండాలె పిల్లలకి
ఉమ్ సాయంత్రం వండుతారా?
ఆ
ఆహ తిన్నారా మరి ఇప్పుడు అందరు?
అందరం దిన్నం ఇగ పిల్లలు ఆడుకుంటుర్రూ మా పక్కన పిల్లలు ఆళ్ళు నా ఆరుగురు ఆరుకుంటుర్రు ఇగ నేను బయట్ టె ఇలా అందరితోనీ కూసున్న ఇప్పుడయితే ఇటు ఎళ్ళిన బయటికి అంటే ఏరేసైడు
అవునా
ఉమ్ ఉమ్
నాకు ఏమైనా కొంచం చెప్పవా?
అ ఆ
అంటే ఏం మాట్లాడాలో ఏం తొత్తలేదు వస్తలేదు ఉ
మీరు ఏం వంట చేసిర్రు
మీమా ఈరోజు ఏమంటారు దాన్ని టమాటా వంకాయ అంటే నాకు కొ అంటే తెలియదు కొంచెం అమ్మ చెప్తా ఉంటే వండినా
అవునా
ఉ ఈ రోజు మా ఇంట్లో నేను కూడా అంటే ఇంట్లో పనీ అంతా నేనే చేస్తున్నా చాలా పని ఉండే
అవునా ఎందుకు అమ్మ లేదా
అంటే అమ్మకి జ్వరం వచ్చింది అందుకే నేనే ఎటు పోలేదు ఉ ఇగ నేనే చేసుకున్న పని అంతా ఏందో ఏందో న్నాం న్నమాట ఏ ఇంకా నిన్న ఏం పని చేయలేదు వ అయ్ ఇంతక ముందు మళ్ళీ బట్టలు కూడా చెయ అమ్మ చాలా అయినా ఇక మ మొత్త కోలు
ఒక్క రోజు చేయకుంటే చాలా అయితాయి రోజు రోజు చేత్తేనే పని తగ్గుతది
ఆ నాకు ఇంకా చాలా అంటే ఇంకా భయం నాకు ఒకే రోజు పనుండినే అమ్మో అనిపిత్తది అట్లాంటిది నిన్నది తీయడు కాబట్టి ఇంక ఎక్కువ అనిపించింది ఇగ
ఆహా
ఎంత
నా
తంది అమ్మా ఏందమ్మా ఈ ఇంట్లో పని ఎట్లా చెత్తారు వీళ్ళందరు పెళ్ళైన వోళ్ళు అని అనిపించింది
రేపు నువ్వు కూడా చెయాలే
అదే భయమవుతుంది పొద్దుగా నించి పొద్దుగాల పని చేసుకుంట అదే ఊహించుకున్నా మనకి ఇప్పటికే ఇది విరక్తి పుడతాంది పనికి నేను రేపు నేను కూడా చెయ్యాల్లనా నా వల్ల కాదు అని అనిపిస్తాంది
ఇగో మా పక్కన ఒక ఆమె మా పక్కన వాళ్ళు మా ఒళ్ళు అంటే మా చట్టాలే అయితే ఒక వడ్లా ఆమెను చేసుకుండు మా గోళ్ళ ఆయనే చి వడ్ల ఆమెను ఉంటది అక్కడ ఉంటది ఆ వేరే బజారణ ఉంటది చేసుకుంది పేళ్లి చేసుకు కుంటే ఆమె హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు అయితే ఆమే ఊకని నేను ఎట్లా చేయాల వదిన పని అది ఇది అనేది అయితే నేను అన్న ఏమైతాంది చేసుకోవడానికి అని అంటే ఇప్పుడు ఆ వాళ్ళకి వాళ్ళకి ఏం లేదు వాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయని ఆలోచించుకోవద్దు ఎప్పుడైనా అలాకైతే మా తలలకి భూమి లేదు ఏం లేదు పంచుకుంటే ఒకటే రూమ్ వత్తది వాళ్ళ ముగ్గు గురు అన్నదమ్ములు వాళ్ళు ఆ ఇల్లు ఒ ట్టే రూమ్ మనిషికి ఒక రూమ్ వత్తది మా చుట్టాల అబ్బాయికి అయితే ఆయిన కూడా వాళ్ళకి కూడా ఏం లేదు అన్నట్టు వడ్ల వాళ్ళకి కూడా ఇగ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఆ ఇరవై ఐదు వేలు వత్తాది జీవితం ఇరవై ఐదు వేలల్లానే పని ఆమె ఉంటది వాషింగ్ మిషిన్ అసలు ఆమె ఏమి పని చేయదు హైదరాబాద్ లో
ఇరవై ఐదు వేలకే వత్తాది వాళ్ళ ఇంట్లా తిండి ఎట్లా ఓ రామా
ఆ పదిహేను వందలకి పనీ ఆమె వత్తాది గిన్నెలు గి తోముతది వాళ్ళ ఇద్దరు మనసులే కదా ఇక మొన్న పాప పుట్టింది ఇగా పాప బుట్టి మొన్న అంటే బాబు పుట్టింది మొన్న పాప అంత ముందే తొమ్మిది ఏండ్లు అయితాంది పాపకి మా పాప అంత తూటి అయ్యా ఇక వాళ్ళ ముగ్గురేగా ఇక ఆమె గిన్నెలు తోముతే దా మూడు రూములు ఉంటాయ్ ఆళ్ళవి అక్కడ కిరాయికి ఊడ్తది తుర్స్తది ఉడతది తుడుత్తది గిన్నెలు తోముతది ఇంకా మిషన్ లో బట్టలు మూడు నాలుగు రోజులకు ఒక సారి ఎ ది ఈక ఇద్దరి వాలా ఆయన పని చేసుకుంటూ అలా ఆయనే ఇది ఏదో ఆఫీస్ ఉంటది ఆఫీస్ లో చేత్తడు ఇరవై ఐదు వేలు వస్తాయి ని బయట ఇంట్రెస్లలకు ఇచ్చిండే ఏదో పది రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటాయిగా
అవునవును మనగడ తక్కువగా రెండు పైట్ల మట్ తీసుకొని
ఆ అక్కడ అన్ని పైసలు నెలకి అవిక్క డెబ్బై ఐదు వేలు వస్తాయి ఈయొక్క ఇరవై ఐదు వేలు చాలవా మంచిగా జైగ బతారు మొన్న పద్దెనిమిది లక్షల కారు కొన్నాడు ఏదో వండానో గిండానో కారు ఉంటదంటగా ఆ కారు కొన్న రియ్యాల మొన్న ఆ మా కొడుకు బుట్టి ఇప్పుడు నేల అయితుంది నిన్నేనే అన్ని పంపించిండు అందరికిీగా మేము కారు కొన్నామని
వామ్మో ఆ
సుశీనవ పేదోళ్ళు ఉన్నోళ్ళు అయితరు ఉన్నోళ్ళు పేదోళ్ళు అవుతారు ఎప్పుడైనా మా నాన్న అయితే ఒకప్పుడు మా నాన్నోళ్ళకి పది ఎకరాలు ఉండే మా నాన్నకి మా నాన్న అప్పుడు అంద ఇక దాన ధర్మాలు బాగా చేసేది అన్నట్
ఆ చేేసి చేసి ఆ అన్ని చేసి చేసి తర్వా మేము ముగ్గురు అక్కచెల్లలం అయితే మాకే మిగిలిస్థలే నాన్న
అచ్చ అయ్యయ్యో మీ కోసం ఆలోచించిద్ద మరి
ఆ ఏం ఏం మిగలించలే మాకు అంతా అమ్మేసిండు అందరు పెట్టిండు ఆలక్కకు ఒ రెండు ఎకరాలు ఇచ్చిండు అలాక్క కా జు ఇప్పుడు మా నాయనమ్మ ఉంది ఆమెను చూసేటోళ్ళలే లేరు ఇప్పుడు ఆమ
అయ్య మీరోక్కరేనా అంటే డాడీ ఒక్కడేనా ఇంకా లేరా బాబా
ఆలక్ ఆ ఇద్దరు అక్కలు మా నాన్న కాకపోతే మా నాన్న మొన్న సంవత్సరం అయితే ఉంది సచ్చిపోయి ఉ ఆ మా అమ్మ అప్పుడు మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే అందరికి అప్ప పది ఎకరాల భూమి మొత్తం అమ్మిండు ఇగ తాగు భార్య లేకుంటె ఎట్లుంట్ర
అవునవును
ఆ మొత్తం తాగి అమ్మకున్నాడు ఇక అందరు పెట్టుడు చేసుడు ఎవడొస్తేఆనికి తాపి తిన పెట్టుడు తాగా పెట్టుడు మంచి మా ఇంట్లో కూడా పనుళ్ళు ముగ్గురు ఉండే జీతగాళ్ళు ఆళ్ళు అం అంటే జీతగాళ్ళు ముగ్గురు ఉండేది అన్నీ ఆగం చేసిండు మేము పెద్దగా అయితారికె
అయ్యో అంటే కొంచెం అప్పుడు మమ్మీ వల్ల అట్ల కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నాడు
ఉ ఒక్కసారన్నా ఆలోచించలేదు నా బిడ్డల పరిస్థితి ఏంది అని ఆలోచించలే ఇప్పుడు మన నాయనమ్మ పరిస్థితి ఘోరం ఆమెకి ఎనిమిది మంది అన్నదమ్ములు మా నాయన మా ఇగ మీమేగా చూసుకుంటేది మా నాన్నకి ఎనిమిది మా నాయనమ్మకి ఎనిమిది మంది అన్నదమ్ములు ఎనిమిది మందికి మస్త్ పెట్ ట్టింది పాపం మా నాయనమ్మ
అవును
ఉ మళ్ళా సొంత మా అమ్మో మేన్ మీ తమ్ముని బిడ్డనే చేసుకుంది అన్నట్టు మా అమ్మ
ఉహూ మేనమామ
ఆ ఈగ చూడు ఆ పరిస్తిపుడు ఇ మేమే జాదాలు చూస్తుంది ఆల బిడ్డ అండి రెండు ఎకరాలు తిన్నది కాని నేను ఎందు జాక్త మాకేం అవసరం అన్నది మొన్న పెద్ద మనుసులో వాడేసిరు అల్ అందరి తిట్టిరు నువ్ అంత భూమి దిన్నవ్ అన్నీ దిన్నావ్ అన్ని అయినయి నువ్ ఎంద ఎక్కువ చూసుకోవాలంటే కూడా వాళ్ళందరు ఇట్ కూడా పడ్డది కాని నేను చూసుకున్నా అని చెప్పింది
వామ్మో మరి కనత పెంచుకోవడానికి ఎందు కొన్ని రోజులు ఎట్లా ఇప్పుడు వాళ్ళిద్దరు లేరుగద ఇంకెవరు చూసుకుంటాడ మరి
మీమే చూసుకోవాలా అని మాట్లాడుతుంది మేమేమి దీన్లే మేమేంది జాక్తాము అని మేము అంటాను ఇప్పుడు మాకు ఏముందో ఒక కట్నం తప్ప ఏం లేదు మాకైతే ఒక కట్నాలు ఇచ్చిండు పెళ్ళి చేసిండు
సరే మీ అత్త లేకపోతే మీరు చూసుకుందురు మీ అత్త ఉంది కదా మీ అత్తా
ఆ అవును అమ చూసుకున్నట్టుంది
అవును పొమ్మను చూచు మరి ఆమెన పోతే మీరు చూసుకున్నరు గానీ
ఏం చేద్దాం ఇగ ఆమెకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఆమెకు కూడా వత్తదిలే
ఏం అనుకోకండి నేను అట్ల అన్నాని
అదే కాని ఆమే కూడా ఇద్దరు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఆకు రాదా టైము మనం అందరిని మంచిగ చూసుకుంటేనే మనం మంచి జరుగుతది ఇప్పుడు మా నాన్న అందరు మంచి చేయబట్టే కొద్దిగ మేము ఇట్లు ఉన్నావు అనుకోవచ్చు కాదా
అవునవును
ఇంత ముందు భవిష్యత్తులోనా మా పిల్లలైనా మంచిగ ఉంటాడు మా నాన్న చేసిన పుణ్యం వల్లనే కానీ మనం అన్ని చిత్రాలు చేసుకుంటే వేస్ట్ అంటే ఏమంటరు మా అవును బట్టకుంట చూప్తే తర్వాతకి మనకి కొడతదంత
అంతే లే మరి ఎన్నడున్నది ఆకేజీ తప్పదు కాది
మన అనేది అట్లా పెట్టుకుంటా దాసుకొని మూసుకొని తినకూడది గింత అయినా పెట్టాలి ఇంటికి వచ్చిన వాళ్ళ కాని తిట్టేది మన నేను అసలు పెట్టని అప్పేది
అ
నీరు అసలు వద్దు వద్దు అనేదని అయినా అట్లా అనేది మనాన మన అందరిని ఆగ్ ఆగం చేసి అలా వద్దె ఓళకి ఎన్ని రేట ననేదడి ఎందుకు ఆగని చేత్తే రేపు మీరు మంచిగా ఉంటరు బిడ్డ వద్దు అనకు అని మొక్క ముందే అనేదాన్ని
ఆహా ఇవరన్నా వాళ్ళ ముందు కూడరా
ఆ అవసరం అందరు మనం నాగం చేసి రోడ్డు రావద్దు మా ఇంటికనేదాని అంటే మా మా నాన్నమ్ మా నాయనమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అలా కోడుకులు మా మేనమామళ సొంత మా మేనవాళ్ళం కూడా అనేది రావద్దు ఓడు మా ఇంటికి అనేదాన్ని
అయ్యో అయ్యో చివాళకింతా మరి మేనత్తట్లా ఈయగూడదు గద
ఆ మొత్తం నాశనం చేసిరు కొంతమంది అట్లుంటారు ఇప్పుడు చూడు ఆ పేదోడ అయినా ఉన్నంతలు వత్తాండు ఉన్నోడు మొత్తం నాశనం చేసుకున్నాడు. కాదా
ఊఉ అవును మరి తెలితోటి బతకాలి మంచిగా
పది రూపాయల మితిలకిిచ్చి బతాన అంటే ఎంత గ్రేటు అయి ఎట్లా వసూలు చెస్తాండో తెలివది ఎట్లా చేస్తాండో తెలవదు ఆయన మెంట
కట్టరు కదా మళ్ళీ ఇబ్బంది అయితది కదా కట్టపోతే
ఆ అయన్నీ ఆలోశించటలేడు ఆయన మరి మంచి అయ్య వత్తాని పైసలు ఆయన కి నెల నెలకి పైసలు వడ్డిలు ప
అయినా కొంతమంది సూత సూతరు ఏగ్ కొడతారు. ఏగ్ కొడితే కత్తం
ఆ ఒడ్డే వత్తంది ఎగ్గురి కొట్టుకొని ఆడు వడ్డీతోనే పోచ్చలేేదు ఇచ్చిన దానికన్నా డబల్ వత్తాయి కేంది హ్హ్
ఓడెట్లేసద్దంది అంతేలే కానీక అందరు ఒ ఒక తిరుగు ఉండారు కదా ఇ మనమ చూసుకొని ఇయ్యాలి గద ఎంత చూసుకున్నా సొంత ఫ్రెం
మన ఊరోళ్ళ ఊర్లలో ఉన్న వాళ్ళకే ఇత్తవాడు పెద్ద పె బయట ఉన్న వాళ్ళ సొంత ఇల్లు ఉన్ననోకి అన్ని కాగితాలు ఉంటాయిగా రీసేషన ఏదో టది గా అయన్ని ఉంటేనే ఇత్తడు ఆ కాగితాలు తీసుకొని ఇత్తడు.
ఆహా సరే అండి మరి ఉంటానా మేము
ఆ అ